హ హలో నా న ఏం చేస్తున్నా
అకా ఏంలేదక్క
తిన్నవా నాని తిన్నావా
హలో ఆ తినకా
తిన్నావా
ఆ తిన్నాక తిన్నా ఆ తిన్నా తిన్నాకా
ఏం కర్రీ పెట్టారబ్బా హాస్టల్లో
ఈరోజు చికెన్ చికెన్ తిన్న అక్క
అంటే ఏం లేదు శ్రీరామనవమికి ఎవరు అయినా ఏదైనా దానం చేయవచ్చుని అంటారు న్నరూ అ
మా ఫ్రెండ్ గాడు తీసుకొచ్చిండక్క ఇయలా
హలో
హలో ఆకా
అప్పుడు నామర్ అంజనేయా స్వామిీ గుడి ున కచ్చ అచరా కన కచ్చ హ హలో నాని హలో
ఎ తిన్నావా అక్క తిన్నావా అక్క తిన్నావా హలో హలో అక్క
తినలే నాని అ
ఏం కూరక్క
తినలే తినలే
ఏం కూర అక్క
ప చెట్న్నా పేలు పచ్చేడి
పల్లి పచెడియా ఉమ్ హ్మ్మ్